స
ఆ చెప్పమ్మా
తుందా
ఆ వినపడు
ఆ ఏ ఉందాలో ఎవరెవరో ఫోన్లు మాట్లాడుతన్నారు వాళ్ళతో ఆ శాంతి అదే వేరే ఆవిడ చేసింద ఫోను చెయ్ లేదా అది ఇదా అని టాపిక్ లు
బో బుడోడు ఉన్నాడు అది చూసు కోవాలె అని ఏం
చె కస ఆలో ఏవో నువ్వేం వండావు
నీ మునక్కాయ్ గుడ్లు పులుసు పెట్టా
ఆ గుడ్లా
ద మలారస
పట్ల గట్టిగ మాట్లాడు ఆయ ఆయ బ ఆ ఆ చెప్పు ఆహా ఉమ్మ్ తీక అదేలేే పాలకూర పప్పు వండిందన్ అంతే ఇంకేం వొండలా హుం బాజేస్ కుండలో ఎ ఏ ఉమ్మ్
చి పెన్ అన్న తేవాల్సింది.
ఆ
లే చిన్నమ్మ చేసింది.
ఎవరు ఆహా సన్ పిన్న ఆ ఏంటంటా
ఏం చేస్తున్నారని చూస్తున
ఆ అదే ఫోన్ ఎల్ఐసి వోల్ చేశారు పోస్ట్ ఎక్కడండి అడ్రస్ నందమూర్ అదే నగరని ఏదో ఇచ్చారంటే ఆ అక్కడండి ఎల్లం డి అంటే అవునా నన్ను వచ్చినట్టున్న ఆ అదే ఇద్దరం పెట్టుకున్నమ్ లెండి అన్న నే ను ఆ ఆ అక్కడికే సరే ఎళ్లిస్తాలెండి.
ఏం పోస్ట్
ఆ ఓకే అన్న
ఆ
ఏం పోస్టు ఏం పోస్ట్ వ
ఎల్ఐసి
ఆహా
ఆ
అది
బాగా
ఏమో దాన్దొచ్చిందో లేద్ తెలీదు అతను అంటున్నాడు ఈ రోజు వచ్చి ఏ ఉండు ఉ
హ
ఆ
ముయ్
అే అమ్ క
న్నా అడి హద
ఆ బా వాడు వాష్ రూమ్ వెళ్ళాడు
ఆ హ
ఆ
మ టిఫిన్ ఏమన్నా బెట్టారా ఏంటి
ఎవరు
నత్ర పెట్టారా
ల్యాప్టాప్ పెట్టలేదు
మరి బయట ఏదో సౌండ్ వినబడుతుంది
నేను బయటకి వచ్చా అది ఫోన్ మాట్లాడుకుంటుంది ఆ ఓ
అ
నే ఏం ఫోన్ ఉంటే చాలు సోదులేక్కువైపోయినయి వాలావటం ఎందో గాని ఇన్ఫర్మేషన్లు పాస్ చే విడివే సరిపోతుంది
ఆ
అది వస్తుంది
ఎవరు అడిగే వాళ్ళు ఉన్నారంటే
ఆ
ఎవరు అడిగే వాళ్లు లేరట ఏవో కాలస్ం మనే వానపోడద
మ్ ఇదికు ఆ
హ
ఎంగంటే ఏవంటాంది పిన్ని
నే ఏం చేస్తమ అని అడిగింది పోయి పని అయిపోయింది కూర్చున్నా
దిగు ఆ
గుడ్లే ఒండా
ఓకె
దవన్
ఆ
బరుకుతున్నాడా మ ఏం అలా ఏడుత్తున్నాడు
మెట్ పైకి మెట్లకి ఎళ్త్న్నాడు ఎందుకు ఏడుస్తున్నావ్ అసలు వాష్రూమ్ ఎళ్ళాడీడు ఆం ఫోన్ ఆప లేదు
అదేంటి పాత చప్పని చూడమాను
చెప్పా ఎల్ళ్ళని ఎళ్ళని అంటే టంది
ఆ మరి బెట్లేతేసినాడుగా
ట్ర ఆ ఎంత మాట్లాడి ఎంత సోద్ చెప్పింద్దో గంట పయినే అయింది తెలిసా ఎప్పటి నుంచో మాట్లాడుతుంది అసలు పన్లు చేసి కూడా ఎవరోకలు ఫోన్ చేసి తను ఫోన్ చేసిందా ఏమవుతుంది ఏంటి ఇయ్యే సరిపోతున్నయి ఒకళ తర్వాత ఒకళ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ చేత్నారు
అని చెప్పేత్తె
ఏం చెప్పిద్ది మీరే ఆడ ప్రేమేగా కూర్చొని అన్ని మాట్లాడుకొని అల్ద్ ఎలాగా ఈల్దెగో మళ్ళ ఆవ చేయటం ఫోను అదీ ఇది ఏ అంటా సోదెక్కువ
మా మల న కూడా అనకూడద అంది
ఆ ఏం అనకూడదు నవ్ ఏళ్లన్నీ వెళ్తడ్లే నిన్నేం డిస్టర్బ్ చేయడ్లే అంటుంది మళ్ళీ
ఆ
ఆ
చెప్తున్న కదా ఇది అనే రకం కాదు
దానికి దాన్ సోదే ముఖ్యం అందుకే మనకి చేయదు ఫోన్లు ఈ సోదులు ఎక్కువ దానికి క్కడ ఈ పెత్తనాళ్లూ సోద్ ది
ఆ మనం కూడా చే మనం చేయకుంట ఉంటే సరిపోద్ది
ఆహా పట్టుకోవే పడుకున్నాడు ఆ రూంలోకి వెళ్ళాను ఏహే లే ఆ అయన్నీ పొడుకున్నా లేగు పట్టుకో అంటే పట్టుకోదు లేగదు తొందరగా అసలు కింద పడి ఏడిసినా కూడా లేగదు తొందరగా దిన్ సోద్ దీనిదే
ఆ
ఇద్దార్క్ ఇద్దరేలే ఏదో సడన్గా ఏదన్నా పడిపోయి సౌండ్ అత్తది చుడు అప్పుడు రియాక్ట్ అవుతారు ఇల్లు అంతే అప్పుడు వరకు మాముూలే
అవును
ఆ
హ్మ్
ఎన్ జేత్తం
దాని
పిన్నీ ఫోన్ ఉందా పిన్ని దగ్ గ్గరా
ఆ ఉండాది
ఆ
ఆ చూడు వైట్దాంట్లో పెట్టేతా
ఆ
హ్
ఉహ్ రావట్లే అయి టికోడు అలా చేయ్యకొడదు
అయిపో
ఇంకేంటి సంగతులు
ఏ రైస్ పట్ల ఎంకా
ఆ
వండాల అన్నాం వండా ఇంకా
అసలు ఈ అమ్మాయి రాదండి ఏయ్ చూడు ఫస్ట్ అండి
పనీపాట్ లేక ఏముంది పని లేకపోతే అలాగే మాట్లాడుకుంటా
అ కంబు కొడతుంది క్లీన్ చేసుకోవాలిగా
పక్కనోళ్ళు ఏం జరుగుతుదా అని జనాలు కాసుకొని ఉంటారు
ఏ ఏమైదఅయిపోయినాక ఇంకో ఆంటీ ఫోన్ చేత్తంది ఆవ అయిపోయినాకా ఇ ఆమ్ ఫోన్ చేతంది అలా ముగ్గుర ఎంత మందో చేస్తున్నారు వాళ్ళ పక్కింటామా మళ్లి ఇంకో ఆవే ఇంకో అవే అలా ముగ్గురు తర్వాత మళ్ళీ ఆవిడ అసలాండ్ అస లావిడ లేదంటే అతను లేదంటా ఆ పెల్లోడు
నల్లగె సం మనిషి చత్తుంటే సమాధానం ఏ
అసలు పక్కనోళ్లు గురించి అంత ఆసక్ కోమంది ఎలా ఉంది మంది మనం చూసుకుందాం అని ఏం ఉండదు అందరికి సలహాలు ఇవ్వడమే మనమే ఎ పద్ దిడ్డ లాగా
అంటే
ఏమో మనుషుల అమ్మ బాబోయి ఈ సోదే సర్ పో పిందమ్మ మొన్నటి నుంచి ఆవి ఇక్కనుంచి వెళ్ళిన కాడి నుంచే ఫోన్లు ఇక్కడ ఉన్నన్ సేపు పాస్ సలా ఎత కలేదు ఏమిీ చేయల అయ్మెల్లి ఇన్ని రోడ్లు అయిపోయేసరికి ఇంకా టెన్షన్లు ఫోన్లు చేయటమ్ ఈస్ సోదే సరి పోత్ దమ్మా బాబోయ్ చలా కొత్తది ఎవరికైనా సరే ఓ ఏవో పప్పేమో వడింది మరి డా ఏం వండలేదు అందుకే పొద్దున్నే కదా అ పోయింది పని ఇందాక ఏదో బట్టలేయ్యో కొన్ని జాడించి ఏల్ చేసింది అంతే ఇంక అప్పటి నుంచి సోది పెెట్టుకు కుంది ఇంకా ఏమ్ ఆడిపిత్తాం వాడ్ని ఎంత ఆడి ప్ తో వాడు ఎక్కడ పొడుకుంటున్నాడు కనీసం పొడుకోబేడితే పొడుకుండే పోయేవాడు ఆ ఇంగ ఆడు పడుకొనిలే నేన్ బట్టలే వెళ్లి వేసుకుంటా అనుకని వెళ్ళి ఇంకా అలా వదిలేసింది ఆడ కాసేపు ఆడతాడు కాస అసలు నన్ను పొడుకొనివ్వడు నాకేమో నిద్ర వచ్చేతుంది. ఏంచేతం ఖాళీగా అదేమో ల్యాప్టాప్ ఏదో బ్లర్గా వతుంది. మళ్ళీ మూసెయి అమ్మ ఎందుకన్నా బెటరు. మళ్ళా ఆయన వచ్చి ఏదో చేసి ఇచ్చారు మీరే అని అంటాడు అన్నా ఇక పెట్టేమంటే పెట్టేసింది ఫోన్ లో అప్పటికి ఫోన్ లో కొన్ని రైన్స్ అయి చూపించా చూసాడు చూసడు పొడుకోడే త్త
ఉమ్
అలాగే ఇది చేసుకొని ఎగ నేనే కాసేప్పలా పడు కున్నా కళ్ళు మూసుకొని ఇక లేసిపోయా వచ్చి ఓ తడుతున్నాడు కొడుతున్నాడు లేసిపోయా
పడుకో పగలంత మరి రా కొడుకుని లేచి ఆ బొడ్డడితో ఆడిపిచండి మరి ఏం చేస్ టార్
ఆడే ఆడుకుంటున్నాడు డు చేసేదేం లేదు అయ్య అన్ని కింద పడే త ప్రణవ్ ఆడుకుంటున్నాడు ఇప్పుడు వాష్ రూమ్ ఎల్లాడు అది చెయ్యాలిగా అది అది చేయకుండా సొల్లు వాగుతుంది. ఎళ్ళనీ ఎల్లనీ అదే వాల్ల ఆయన ఉంటే గట్టిగ ఇచ్చేవాడు తిట్టేవాడు.
అే
నువ్వు ఫస్ట్ పెట్టే ఫోను అది ఇది అనుకోని ఎవడు జప్తే ఆళ్లు చెప్తే వినాల అదే మనం చెప్తే ఇసుగుపోద్ది
అవును ఆ
ఆ ఉన్నదంతా ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఆయన ఫోన్ చేస్తే మా మాట్లాడుతుంటేనే గసిరాడు ఆ ను పెట్టు ఆ ఓకే అలాగే చెప్తారు సోది అనుకోని
హ్ చెప్తున్నానా దీనికి మారదు ఇంకా మార్చుకోవట్లే మనం ఎంత చెప్పిన
ఎందు మార్చుకుండుద్ది
మన పిల్లోడి గురించి ను వాళ్ళగానే బయటోళ్ళ గురించేందుకు ఆమె బాగానే ఉంది అక్కడ ఏలిపోయి ఏ ఇ మధరవ్వలో హంది
ఆఫ్